హలో బాగున్నరా
బాగున్నారా
ఆ మేం బాగు ఆ బాగుంది మేడం తిన్నారా ఆ తిన్నాం మీరు
ఏం తిన్నాం ఏం తిన్నారు
ఈ రోజు ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళామండి మండికి వెళ్ళాం రెస్టారెంట్ కి
అ అంటే డైలీ వెళ్తూ ఉంటారా! రెస్టారెంట్స్ కి మేము లేదండి. మేమ్
మీరు
అప్ మేము పీజీ లోనే అండి.
ఆ ఏం పెట్టిర్రు.
ఎగ్ రైసు
బాందా ఏంటి ఇంట్లో మాదిరిగా ఉంటాదా! ఇంకా టేస్ట్ డిఫరెంట్ ఉంటదా!
ఈ టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. అంత టెస్టేముండదు. కనీ అడ్జస్ట్ అవ్వాలి.
ఆ... వ్ మేము అంతే అండి ఫుడ్ అసలు బావుండదు. అప్పుడప్పుడు ఇంకా బయటి కెళ్ళే తింటాంటమ్ పిజీ లో అసలు బావుండదు. ఆ య అందుకని ఈ రోజు మధ్యానము అది గాక వీకెండ్స్ కదా ఆ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తో గలిసీ ఎల్లియమ్ ఈరోజు మండికీ ఆ
అక్కడ రెస్టారెంట్స్ లో బావుంటుందా! ఫుడ్
ఆ భావుంటఅది రెస్టారెంట్ టేస్టేఏం బావుంటది బిల్లు కూడా భావుంటదీ అక్కడ బిల్లు గూడ ఎక్కువఐతది ఆ మీరు ఎల్తంటారా రెస్టారెంట్ల కి వీకెండ్స్ లో
వీకెండ్స్ లో ఎళ్ళము ఎప్పుడన్నా అంటే ఫ్రెండ్స్ ఎవరైనా బర్త్ డేస్ అలా ఉంటేనే ఏమన్నా పార్టీస్ ఉంటే అలా వెళ్తమ్
ఆవునా ఈ మధ్య ఎల్లార ఈ వీక్లో ఏమైనా మేం వీక్
ఈ వీక్లో మేం బయటకు వెళ్ళేది తక్కువ గని ఆడర్స్ పెట్టుకుంటామన్ని ఎక్కువ ఆ బస్సు టికెట్ వని ఆ జోమాటో స్వీట్
అంటే జోమాటోలో ఆర్డర్ బెడితే ఇంకా మనకి ఎక్స్ట్రా పడతది కదండి మా చార్జెస్ అనేది ఫిఫ్టీ రూపీస్ ఎక్కువగ పెడతాది మామూల్గంత
అవును కానీ మనకు పోయే అంత టైం ఓపిక రెండు ఉండాలి గదా బయటకి వెళ్ తినే అంత
అవునులేండి ఇంక మనం పోవాలనుకున్న గూడ ఛార్జీలు ఇంకా ఆటో ఛార్జీలు అవి ఇవి అవుతాయి. ఇంగ దానికెదేదో వానికెస్తే వాడు తెచ్చిస్తాడు. ఆ ఆ ఫాస్ట్ డెలివరీనా బా ఏ ఓ ఇచ్చేస్తద ఫై ఫైవ్ మినిట్స్కి ఫిఫ్టీన్ మినిట్స్కి అట్లా!
లేదు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ అంటే మనము రెస్టారెంట్ డిస్టెన్స్ ఉంటుంది గదా డిపెండ్స్ ఆన్ రెస్టారెంట్
అవునా ఆ మేము నిన్ననా మొన్న నైట్ బెట్టుకున్నాము. ఫైవ్ మినిట్స్ ల తెచ్చిచ్చినాడు. ఫైవ్ సెవెన్ మినిట్స్ కి తెచ్చిచ్చినాడు.
అవునా ఏమ్ యాపది
అదే జుమోటోనే ఇక్కడ తే అంటే మాకు వన్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ గూడ ఊ వన్ కిలోమీటర్ ఉంటాది డిసెన్స్ అంతే ఎక్కువేం ఉండదు. మ్
అలాంటప్పుడు మీరే వెళ్ళొచ్చు గదా అంటే దాంట్ల బెడితే డబ్బులు వెస్ట్ గదా!
హ హా మి మిడ్ నైట్ అండి అప్ ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ పదకొండు గంటలు ఏమో అయ్యండే
ఆ
ఆ పీజీ గేట్ కూడా క్లోజ్ చేసేసారు ఇంకా కంపౌండ్ గేట్ ఎక్కాలా ఇంకా అ తనే వచ్చి ఇచ్చేసారు మాకు
ఉమ్ హా
ఉమ్ అట్ల మీరో ఈ రోజో
పిల్లలు ఉన్నా షాప్ ఆ మే
ఆన్ ఆన్లైన్ ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళినారు ఎక్కడెక్కడికి వెళ్ళినారు అని అంటు
ఈ రోజు ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడే పిజీ లో ఉన్నాము ఇంకా ఫ్రెండ్స్ బయటకి వెళ్ళింటే వాళ్ళ దగ్గర ఫుడ్ తెప్పించినాము
ఫుడ్ ఆ ఎప్పుడు బయటెనా ఆ మీరు వండుకోరు
వాళ్ళు చేస్తారు పీజీ వాళ్ళు
ఆ అంటే మీరూ మీకేమన్ తినాలనిపించినప్పుడు వండుకునేకి గానిఅవైలబిలిటీ ఉందా గ్యాస్ అట్లాంటి పొయ్యి ఆ చేస్తాంటారా ఆ ప్రయోగాలు
చేసు కోవచ్చు ఆ చిన్న చిన్న ఏమన్నా కాఫీ మ్యాగీ అలా నేను చెయ్యను ఫ్రెండ్స్ చేస్తారు
ఆహా అంటే కెటిల్సా లాంటే మామూలుంగ గ్యాస్ పోయే ఉందా
గ్యాస్ గ్యాస్
ఆ ఇంకేంటండి
చెప్పాల మీరే మీరు చేస్తా ఉంటారా అంటే
మేము ఎక్కువ మ్యాగీసు ఎగ్స్ బాయిల్ చేసుకుంటుంటాం ఏమన్న తినాలనిపించినప్పుడు ఆ కెటిల్తో కెటిల్లో ఓ ఎగ్స్ బాయిలు ఇంకా ఏమన్నా కాఫీ టీలు పాలు మార్నింగ్ అట్లా వేడి చేసుకొని తాగుతా ఉంటాము అండి ఆ
ఇంకా టిఫిన్ ఒకసారి చేస్తే చేస్తాం లేదంటే లేదు అట్లా కాలేజ్కి వెళిపోతుంటామా ఇంకా ఎందుకు లే అని సో అలాంటివి బాయిల్ చేసుకొని తినేసి వెళ్ళిపోతాం ఒకటేసారి టిఫిన్ చేయకుండా మీరు మార్నింగ్ టిఫిన్ చేసి వెళ్తారా
మార్నింగ్ ఆ అంటే అది బాగుంటే అంటే మనకేమున్నాది నచ్చిన టిఫిన్ చేస్తుంటే తింటాము లేకపోతే ఇంకా అలాగే ఆమ్ హా
అంతే అవునా
హమ్
ఆహాహ
మీరేక్కువగా యై పడుకునేది టెను లెవెనూ ఒక్కక్కసారి ట్వెల్వ్ అవుతుంది
ఆ టైమింగ్స్ వేరే డిపెండ్స్ అయ్యుంటాయి ఏమో
ఆ మీరు ఎక్కువ ఇంట్లో ఫుడ్డు అంటే ఇస్టపడతారా లేకపోతే బయట
నేనైతేక్కువ బయటే తింటా అండి బయట ఫుడ్ తోనే బాగా ఉంటది నాకెన్ టెస్ అనిపిస అది ఇంట్లోగాన్ కంటే
ఇంట్లో చేయ్యరా బాగ మీ అమ్మ ఫుడ్ ఇంగ మీ అక్కా సిస్టర్స్ ఉంటారు కదా
సిస్టర్స్ ఎవ్వరు లేరు నేను అవరే
హ
ఆ ఆ
కానీ అమ్మ వాళ్ళు బాగ చేస్తారు కదా
చేస్తారు మామగా మనకు నచ్చాలి కదా అంటే రెస్టారెంట్లు ఇప్పుడు హోటల్స్ ఇంట్లో ఉన్నంత టేస్ట్ రాదేమో అని నేను అనుకుంటాంట అంటే బాగుంటది హెల్తీ ఫుడ్ కాకపోతే ఇది మనకి నచ్చదు
ఆ రెస్టారెంట్స్ లో కలర్సు ఆయిల్స్ టె డిఫరెంట్ డిఫరెంట్ టేస్టీ పౌడర్స్ అన్ని యూజ్ చేస్తారు కదా హెల్త్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా
ఆ అవన్నీ ఆలోచించి అంటే మం ఎ ఎప్పుడు తిన్నాము కదా ఎప్పుడో చా చాల కదా
అవును
ఆ వీక్లీ వన్సు ట్వైస్ అట్ల తింటాంటం మామూలు ఇంకా బయట అంటే నేను ఇట్లా పానీపూరిలు ఎగ్ రైస్ గోబీ రైస్ అవేమి ఎక్కువ తిన్న ఈ బిర్యానీలు రెస్టారెంట్లకు వెళ్తాంటం అవే తింటం ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ అంటే ఎక్కువ తిన్నం
టె డేంజర్ ఎక్కువా
అవేనా
అవే
ఏమో అన్ ఇంగ అదే దింకా వీక్లీ వన్స్ ఏం కావాల అనుకుంటాంటాం మేమైతే అని పట్టే చోమ్ తినేద్దాం
అంతేలే పట్టించుకుంటే అందరూ అంతేలే
అహ పట్టించుకుంటే తినలేము కడుపు కూడా నిండదు అందుకని నేన్ తినేస్తాం ఎద్ దొరుకుతె అది
అవున్ అంటే బయటికి వెళ్ళనప్పుడు ఫ్యామిలీ తో ఫ్యామిలీని పిలుచుకొని పోతారా
ఫ్యామిలీ నా ఫ్యా నేను అమ్మ వెళ్తాంటం ఎక్కడ ఎప్పుడు ఎప్పుడు వెళ్ళాలన్నా అమ్మ నేను
ఇకే
ఎక్కువ అంటే గుడికి ఆ ఏమన మూవీస్ కి వెళ్తాంటమండి అమ్మ నేను ఆ
ఉ
మీరు
నేను ఫ్యామిలీ నేను కూడా ఎక్కువ్ ఆ ఫ్యామిలీతో ఎక్కడో రేర్గా వెళ్తాను ఫ్రెండ్స్ తో ఎక్కువ పోతాను నేను
మూవీస్కిగిన వెల్తాంటారా ఫ్రెండ్స్ తో పాటు
మూవీస్ తక్కువ టెంపుల్స్ కి మాల్స్ కి అలా అంటే ఏమన్నా బోర్ గా ఫీల్ అయినప్పుడు అంటే తిరగడానికి కొంతసేపు అలా ఫ్రెండ్స్తోమనాకి అవైలబుల్ గా పేరెంట్స్ ఉంటరు. కదా ఇగా మా బ్రదర్స్ తో ఎక్కువ వెళ్తాను
అహ ఓకే ఓకే ఇప్పుడు స్టేయింగ్ ఫ్రెండ్స్ తో పాటే ఉంటారా
అవును
ఆ ఏదో మీకు బ్యాక్గ్రౌండ్ చాలా నాయిస్ వస్తుంది మీ వాయిస్ సరిగ్గా వస్తలేదు కూడా అట్లా
అవునా అంటే పీజీలో ఉన్నాం కదా అందుకు కొంచమ్ సౌండ్ డిఫరెన్స్ కాదు హాస్టల్ కి బయట వాళ్ళు రూమ్ వాళ్ళు అందరు నిద్రపోతున్నారూ నేను
మీరు బయటికి వచ్చి ఫోన్ మాట్లాడుతున్నారా
అవును
ఆహా
ఇంకా మీరు ఏ టైముకి పడుకుంటారు. నార్మల్ గా
నేను వీకెండ్స్ అయితే త్రీ హొ ఫోర్ అయితది అండి కాలేజ్ ఉండద ఆ వీకెండ్స్ లో మాకు పో ఇంకా మూవీస్ సిరీస్ అవి ఇవి చూసు కుంటా నైట్ అంతా మేలుకుంటాం
అంటే సాటర్డే కూడా ఉంటదా మీకి కాలేజు
సాటర్డే ఉండదు ఉంటది. మేము ఒక ఒక వీక్ వెళ్తాము ఒక వీక్ వెళ్ళము హాఫ్ డే ఒక ఫోర్ క్లాసెస్ ఏమో ఉంటాయి. ల్యాబ్ బస్ ఉండవు కాబట్టి మేము ఎక్కువ వెళ్ళం అటెండేస్ కూడా ఎక్కువ నేన్ మెయింటైన్ చేసింటాం ఆల్రెడీ సో వెళ్ళాం శనివారం కూడా ఆల్డేనె మాకు
ఇగా సండే అయితే ట్రిప్లా
ఆ సండే ఖచ్చితంగా ఏదో ఎక్కడికో ఒకడికి వెళ్తాం లైక్ ఇక్కడ కొండలు ఉంటాయి. ఎక్కువ గో టెంపుల్స్ చెరువులు అట్లాంటే ఆ ట్రెక్కింగ్ అంటే సమ్మర్ కదా ఇప్పుడు ఆ చెరువులు చెరువులు కాడికి ఎక్కువ వెళ్తుంటాం ఇక్కడ మామూలుగా లేదండి అంటె ఇంకా అసలు వర్షాలే స్టార్ట్ కాలే మా మేము డిసైడు
ఆ
ఆ ఇంకా ఉడికిపోయ ఉక్కపోస్తనే ఉంటుది మీ కల్లా వర్షాలు పడుతున్నాయా అప్పుడే
మాక ల్లా అవును పడతాయి అప్పుడప్పుడు అంటే ఎక్కువ పడవు కాని లైట్ గా పడుతాంది అండి
అవునా
హ్
సరే సరేనండి
సరే అండి బాయ్
ఆ
అ